హలో ఆ ఏం చేస్తావ్
నేను ఇప్పుడే అళ్లం వండుదామని పొయ్యి మీద అన్నం పెట్టొచ్చాను ఉడుకుతూ ఉంది గు చేయి మాటలు పడి మర్చిపోతానేమో
ఆ అలాగే
నువ్వేం చేసావు కుర్ర ఇవాళ
ఇళ కూర బీరుకాయ మునకాయి వంటాను అ కాకరకాయ ఫ్రై చేశాను
అబ్బో రెండు కుర్రాళ్లు చేసావ్
హ
ఆ నేను ఎగ పులుష చేసా ఇపోట కదే వంది కొంచం పొటాటో ఫ్రై ఉంది నిన్నటి కొంచెం ఫ్రిడ్జ్ లో
మ్మ్ మ్
అంది
ఎగ పులుసు ఎట్లా చేస్తావ్ మసాలా వస్తా సవా
అల్లం పేస్ట్ లైట్గా వేస్తాను ఆనియన్స్ కట్ చేసి
మ్
టమాట అదన్నీ వేయించేసి చింతపండు నానబెట్టి
మ్
తీసి లైట్ లో లాస్ట్ లో కొంచెం హాఫ్ స్పూను కొంచెం అట్లా ఒక చిట్టుకాడ అట్లా బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటది
కొబ్బరి మసాలా ఏవ ఇవ ఎంత
కొబ్బరి మసాలా ఏను వెయ్యను ఓరినాయనో హైలోనే ఉంది స్టవ్ నేను సిమ్ లో పెట్టాను అనుకున్నా
ఉ
కొబ్బరి మషాలా ఏమైను ఆలం పేస్ట్ ఒకటి ర్ అది కూడా గుర్తుంటతలే లేకపోతే లేదు అ రేపు గుత్తివంకాయ కుర్ చా ఉనుకుంటున్నా ఎట్లా చెయ్యాలో కొంచెం వివరాం గా చెప్తావా
ఆ గ ట సగా మంకాయలు రా సరేనా
ఆ చిన్న చిన్న కయలు అ అన్నాయిలే
నేను చెనకాయ పప్పులు వేయించి పక్కన పెట్టుకొని
నూనలో వేయించాలా విడిగాన
డ్రై గానే ఇట్లోనే ధనియాలు జీలకర్ర కూడా ఏంచ ఇ పక్కన పెట్టకోని అవి లేకుండానే ఎండుకో అయిల్ లేకుండా నేయించి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకో ఉుల్పాయలు పచ్చిమిరపకాయలు
ఒక టమాటా వేసుకొని ఫ్రై చేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీలో వేస్
కొంతమంది నువ్వులు అయి కూడస్తారు కదా వేసుకోవచ్చా ను
ఆ చెసుకోవచ్చు కొంచెం ఒక్ ఒక స్పూన్ వేసుకోవాలి ఆ జడిపొప్పు వేసుకో వేస్కోవచ్చ అయ్యో నాలుగు గోలుకులు
ఓకే
ఎక్కువేసుకుంటే ఆ ఫ్లావర్ ఎక్కువ ఉంటంది నువ్వురిది
నువ్వుల్దీ మ్
అయ న్న మిక్సీ పట్టుకొని ఇంకప్పుడు పెట్టేసుకో రాత్రి
అది ఇప్పుడేసేస్తాం మీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే రేపు పొద్దేనే
ఆ
అక్కర్లేదు వంకాయలు పచ్చి వంకాయల్లోని ఆహా అక్కర్లేదు
అక్కర్లేదు
పచ్చి వంకాయలో మ్మ్ పచ్చి వంకాయ లోనే ఎక్కువ మ్మ్
ఆ కానీ నూనెలో వేయించి పెడితే అది డౌట్ వచ్చింది
అవునా అది పైకైతే నైన్ విడుగానేే వండుతా
విడిగా ఉడుకుతాదా వంకాయి
ఆ ఉడికిద్ది
చూస్తా రేపు అయితే ఆ ఆ ఎ ఎక్కువ టైం పట్టిందా ఆ ఇప్పుడు అవన్నీ మిక్సీ పట్టినయి నూనెలో ఏయి చేసి ఆరిన తర్వాత మా కానీ మధ్యలో పెట్టి ఆయిల్ వేసి ఇవి అందులో వేసేసి ఏచాలి అంతే కదా ఏసారి పోసి మగ్గి చల అదే కుక్కర్ లో అయితే విజిలి పెట్టేత్తాం
ఆ కొబారి ఉమ్మ్ కుక్కర్లో అయితే తొందరగా మగ్గిపోయింది
అంతే
మ్మ్
వచ్చారా పిల్లలు కాలేజీ నుంచి
ఆ రాలేదు ఇంకా వస్తారులే లేట్ అయిపోయింది వచ్చేటప్పటికి ఉమ్మ్
మొన్న ఎం చేశాను వాడికి పాటు అట్ని ఏమంటారు డ్రై ఫ్రూట్స్ లో కొన్ని బాదం పప్పులు ఉంటాయి జీడిపప్పులు కొన్ని నువ్వులు ఇంకోటి ఏంటి ఇంకో ఏదో వసాను బాదం పప్పు ప్పులు జీడిపప్పులు నువ్వులు శనగ్గుళ్ళలు
హు హుమ్
మిక్సీ పట్టేసి వేయించేసా వేయించేసి మిక్సీ పెట్
హుమ్మ్
తర్వాత లైట్ గ నెయ్యి వేసా ఉండలు చేసా
అవునా బాగున్నాయా
బాగున్నాయ్
బెల్లమేస్
బెల్లం ఆహా బెళ్ళమే ఏసా బెల్లంతోనే
ఉ హు
తోటి మెనపసన్నం లోను ఈ డ్రై ఫ్రూట్ లడ్డు లాగా ఇవన్నీ పప్పులు పప్పులు తగలకుండా అన్నీ మిక్సీ పట్టేసియా త పదొచ్చినయి అంతే అన్నిస్తే
అంతే అయ్య కూరవుగా ఉమ్ ఉ అవును
మొన్న ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ ఈ తీసుకొచ్చాను గుమ్మడి గింజలు
ఆ
ఫ్లవర్ గింజలు వాటర్ మిలన్ గింజలు ఏ ప్యాకెట్లు ప్యాకెట్లు ఉంటే మా స్కూల్లో కూడా స్నాక్స్ ఇట్లా తెచ్చుకుంటార్ తిండుంటారు టీచర్లు
అవునా హుమ్మ్
కొనిస్తుంటారు నాగూడ సరే ఎట్లా ఉంటయో చూద్దామని తీసుకు చె
ఆ
ఫోన్ లో అట్లే తినాల చూడాలి కవరు
హు హు
ఎంత ముప్పై రూపాయలో ఏమో ఉంది ఒక్క ప్యాకెట్ అంతే
అంతేనా
యాభై గ్రామ్లు అనుకుంటాం మల్ గ్రామ్ లో చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చే
ఉహుమ్ ఏయించాలేమరి డ్రై రోస్ట్ చేస్తారేమో ఆయిల్ లేకుండా
నాయి మాములుగా నిను చూస్తే నాకేం టేస్ట్ తెలువలే ఒకసారి చూడాలి ప్యాకెట్లు కళ్ళ జోడు పెట్టుకొని సూడాల
హు
ఆ వంట గదిలోకి వెళ్ళినప్పుడు స్పెట్స్ంలో వాడు వెనకాల ఎదో రాసేది అది కానబదు మనకి
హు హు అవును
బాబుగడు ఎం చెతున్నాడు
ఏం చేస్తున్నాడు టీవీ వ చూస్తున్నాడు
టి వీ చుస్తున్నాడు ఒకే ఓకే ఎగ్జామ్స్ బాగ రస్ స్తున్నడా
ఆ రాస్తున్నాడు ఒక మాదిరిగా
మీకు కిందింటోళ్ళంత బాగున్నారా
ఆ బానే ఉన్నారు అందరు అళ్ళు పచ్చళ్ళు అయి పట్టుకుంటున్నారు
హు అందరు స్టార్ట్ చేసేసారా ప చ్చలు నేనే ఇంకా ఏం స్టార్ట్ చేయలే
ఆ
చేయాలిగా
కారం కొట్టాాల అయ్యి
ట్టాలా మరి పచ్చడికి గోడ్డు కారం కావాలి కదా ఆ ఎండు మే ట్టే ఆరేయ్యాలంటే ఎక్కడ టైం లేదు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే
హు రెడిమేడ్ కారం దొర్
అదే త్రీ రోజసమ్ మీదో ఒక కంపెనీ వాళ్ళది కారం ఎదో బాగుంటది అంటున్నారు చూడాలా ఒక రెండు రోజులు అన్ న సెలవు దొరుకుతే ఏదో పచ్చడ పట్టాల టి ఫీన్లోకి టమాటా చట్నీ లేదు రోజు చ రోజు చట్నీ చెయ్యాల్ సోస్ స్తుంది
హు ఆ టమాటా పచ్చడి ఉంటే టిఫిన్ లో చట్నీ ల్ దిగులు ఉండదు తెం వాల్ తాయిగా పండుగలు వస్తున్నాయిగా
ఏ సెలవులో పండగలు ఆ పండుగలకి ఇంట్లో క్లీనింగ్ లు చేస్ కుని ఆ పండగలు పిడివంటలు చేసే టప్పటిక్ సరిపోత ఇంకెక్కడ ఈ స్పెషల్ ఎఫెక్ట్ పుట్టు వంటలు చేయడానికి పచ్చళ్ళు కారాలకి టైం సరిపోట్లా అయి అన్నార రేపు పొద్దునే ఇంటికి వచ్చేటప్పటికి కుండట్లేదు ఇంకా
హమ్ అవును
అందుకే ఈ సంవత్సరం ఒడియాలు కూడా పట్టదలుచుకోవాల పోయిన సంవత్సరం వేసారంట బాగుఉన్నాయి ఒడియాలు
అవడే అలా ఉమ్ ఇవన్నా పడదాం అను కొంటన్నా ఎంతలో
పట్టను కావాలంటే అప్పడాలు తెచ్చుకుంటే సరిపోది ఈ సంవత్సరానికి వదిలేత్త వడియాలు పచ్చడి ఉంది కారం పట్టుకొని టమాట పచ్చడి పడుతా ఆవికాయ కూడా పట్టను కారం టమాట ప సరీ ఆ రెండు ఇంపార్టెంటే
హ అవును
ఈసారి మా పుట్టింటి ఊరు వెళ్లిన అప్పుడు అక్కడ ఏన్నా మంచి కారం కా కుదురుతాయో చూసి పట్టించుకుంటే పోయిద్దా అని ఆలోచిస్తున్నా
ఊమ్ సెలవల్కి వెళ్తారా ఊరికి
ఆ ఎల్దామనే వెళ్ళినప్పుడు అక్కడ అన్న ఆడికెళ్తే పండు తిండం పడుకోవడమే సరిపోద్ది కారాలు పచ్చళ్ళ ఆరా ఉండదు ఇక్కడికి వచ్చినప్పుడేమో కారాలు పచ్చళ్ళ పిచ్చిది
ఉమ్ ఈసారి
చూడాలా అక్కడ ఎలా ఉన్నాయో రేట్లు కను కోవాలి ఎండుమిరకాయలు
హమ్మ్
ఇండ్లెమ్మట వత్తన్నాయి బాంటాయ్ అయ్యే అయ్యే ఆ ఊరు కాయలనా మాకి ఇండ్లెమ్మట కూడా వస్తున్నాయి ఇక్కడ
అవునా
ఆ ఊరు పెరిజప్ప కారం కారం కారం అ అక్కడ ఎండు మిరగాలు ఎం మిరగాయనుకో హ్మ్ ఎట్లా ఉంటాయో తెలీదు పోలా పాప వచ్చది
వస్తుంది ఏడు ఏడున్నార అక్కడే ఆరైంది బస్సు స్టార్ట్ అవ్వలేదు అని చెప్పింది
పోతుందా బస్
ఆ ఆరింటికి వస్తుంది ఆ ట్రాఫిక్ లో వచ్చేటప్పటికి లేట్ ఉంది
హ్మ్ రేపేం కూర జేత్తునావ్
హ ఏంటి హలో
హలో రేపు
ఎంట అడిగావ్ రేపా ఉన్నాయి కొరగా నేను గుకా నేను గుత్తంకాయే వండాలి ఆ మా ఇంట్లో కూడా ర నకు చెప్పినట్టే వండుతాను
అ వంకాయిల ఈ అ అటు వైలెట్ లో లేవు ఇటు తెల్లగా లేవ్ రెండు కలిపి లైట్ గ్రీన్ లో ఉన్నాయి వైలెట్ గ్రీన్ అది రకంగా ఉన్నా మరి టేస్ట్ ఎలా ఉంటాయో తెలిదు నీ
ఆహా గ్రీన్ వంకాయలు అనుకుంటా హ్మ్ బానే బా ఇష్టపోతుండి
అాను
హలో
హలో ఇన్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
కాఫీ తాగేవా
ఆ తాగే సం
ఏం కాఫీ పొడు తాగుతున్నావ్ ఇప్పుడు ఏమి గ్రీన్ వంకాయలు
స ఆ గ్రీన్ం వంకాయలు అయితే బాగుంటాయంట గుతి వంకాయకి
గ్రీన్ది బాంటదంట. అవును
ఆ అవును మాచ అని చెప్తారు.
బాగుంటాయి గానీ, మనకి త్వరతరగా ఏది టు కాని వంకాయలాంటి గ్రీన్ గా లెవు. వంకాయ కలర్ల కూడ లేవు.
మ్మ్ అటు ఇ అటు ఇటు మిక్సయి, సరే అయితే, ఉంటానె.
ఓకె బాయ్.